హలో చెప్పురా ఏం చేస్తున్నావు
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్
నార్మల్ గా కూర్చున్న ఊరికేనే ఏం చేస్తున్నావ్ నువ్వు
ఆ అటు ఇటు తిరుగుతున్నా ఇగ బల్ బాల్కనీ లో లేదు ఇంకా అంటే లంచ్కి వచ్చిండు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిండు ఇప్పుడు లంచ్కి వచ్చిం
అమ్మో బయట ఎండలు గూరంగ కొడతానయ్ తెలుసా అసలు ఎట్లా పోతాండో ఏమో
కదా ఇంకా మొన్న రెండు మూడు రోజులు అప్ మధ్యాహ్నం టై లో ఉం డేది కొంచెం ఈనింగ్ అయినంక సిక్స్ అట్లా పోయేది గానీ ఇప్పుడు మ ఇధరం కూడా ఇగ అట్టే ఉంటుం నిను ఇంకా రానే రాలే లంచ్ కి
వామ్మో నాగైతే ఇవ్వాల నేను నార్మల్ గా బయటికి ఆ ఆ షాప్ కెళ్ళి వచ్చేసేసరికి నాకు ఘోరంగా కళ్ళు తిరిగినై తెల్సా ఎండల
ఎందుకు అట్లా మరి
బాగా కొడుతున్నాయి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతాంది ఎండకు కు అసలు ఘోరంగా అయిపోతుంది
పిల్లలని దిప్పకు ఎండలో ఇదు ఎండ అసలు ఇంకా ఎటు ఎటు స్టార్ట్ కాకముందుకే ఇంతెండ కొడుతుంది
స్టార్టే కాలేదు అంటే చూసినావా బయట పొల్యూషన్ ఎంత ఎక్కువ అయిపోతే మాత్రం ఎండలు ఇంత దారుణంగా కొడతయ్
నీకొక విషయం తెలుస
ఏంటిదో
మా మర్దల్ని హాస్టల్లో జాయిన్ చేసినామని చెప్పినాగా మొన్న ఆ అక్కడ వాళ్ళం అంట గ్యాస్ అయిపోయిందని హాస్టల్ వెకెట్ చేయమని అంటున్నారంట ఒకసారి ఒకసారిమో నిన్న మరేమో తెప్పించినారంట గ్యాసెస్ ఒక నాలుగు అయినా ఫుడ్ ఏం సరిగ్గా చేస్తలేరంట ఒకేళ అది అయిపోతే పంపిస్తారేమో అని టెన్షన్ పడుతున్నారు పోరడు
పంపిస్తే మాత్రం ప్రాబ్లమేం ఉన్నది ఏమైతుంది
ప్రాబ్లం ఏం లేదు కాదు గాని మా ఇటు కాకుండా ఇప్పుడు ఎందుకే మధ్యన డిస్టబెన్స్
అదేలే గాని అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు అట్లా అయినా కూడా బానే ఉంటది కదా అంటే ఆ అంటే వన్ టూ మంత్స్ వరకు ఇంటికాడ ఉంచి మళ్ళీ రీ రీ టన్ పంపుతామంటరు కావచ్చు
ఇప్పుడు వాళ్ళకైనా ఏమి ఇబ్బంది లేదు లేగాని ఇప్పుడు వాళ్ళంటే సర్లేదు కోర్సు కాసేపు ఆపు కొన్ని రోజులు ఆ ఆపిన తర్వాత మళ్ళ నేర్సుకుంటారులే గాని జాబ్ వాళ్ళకు ఉంది అసలు ప్రాబ్లం ఇగ వాళ్ళు మనీ పే చేస్తారు కాబట్టి ఎట్లనో మరి
అంటే ఇప్పుడు హాస్ టలోనే జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారా
ట వాళ్ళు ఉంటరు కదా కొందరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంట అంటే ఆ హాస్ హాస్ట హాస్టల్లో ఉంటరూ ఇంకా వేరే హాస్టల్ బయట పీజీ ఉంటదిగా
ఇప్పుడు మరి మీ మరదలు వస్తుందంటనా అక్కడనే ఉం
లే లేదు ఇంకా క్లారి టి ఇవ్వలేదంట వాళ్ళ సార్ ఈ టూ త్రీ డేస్ లో ఏదన్నా ఉంటే చెప్తా అన్నారంట అంటే టాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అంటారట మేడం వాళ్ళ ఏమో పంపిస్తారు కావచ్చు అంటున్నరంట
మరి ఏం చేస్తారు చెప్పు ఇప్పుడున్న అక్కడ ఫైటింగ్స్ కి ప్రాబ్లమ్స్ కి ఆ వాళ్ళు వాళ్ళు అయినా గాని మధ్యలో పాపం పేదవాళ్ళు
ఇండియాలో గ్యాస్ ఉత్పత్తి లేదా
అదే కదా అసలు
ఇప్పుడు పెట్రోల్ ఇదంతా వస్తుంది కదా గ్యాస్ రావట్లేద
పెట్రోల్ కూడా మస్తు మంది ఎండలు ఎం త నిలబడి ఎంత టార్చర్ అనుభవిస్తురు తెలుసా పెట్రోల్ లేక కూడ
రే క్యాంటీన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నటిన్స్ అవి ఏమి కోతనో బాటిల్స్ వాటర్ క్యాన్స్ అన్ని నింపుకొని పోతున్నారు ఎందుకో ఏమో నాకు తెలిసి ఇవన్నీ వీళ్ళ ఇట్లా చేస్
ఓన్లీ ఇప్పుడైనా సమస్య ఇంకా మళ్ళీ పెరుగుతుదో పెరుగు అంటే మళ్ళీ ఏం ఛాన్సెస్ ఉంటాయో అ ని ముందుగానే పాపం టిన్సన్ని నింపుకుంటానట్టున్నారు ఎవరి బాధ వాళ్ళకుందిగా డ్యూటీలు చేసి వచ్చే వాళ్ళు ఉంటరు దూరం పోయే వాళ్ళు ఉంటరు
చూడు ఇప్పుడు వీళ్ళంతా ఫిల్ చేసుకున్నారు కదా లాస్ట్ కొచ్ సరికి యుద్ధం అంత ఎక్కడెక్కడ ఆగిపోవాల మొత్తం అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ ఈక్వల్గా ఉండాలె వాళ్ళు స్టోర్ చేసుకున్నదంత వే స్ట్ పైసలు బొక్క
అవును అవును నార్మల్గా మనీ కూడా ఎక్కువనే అయితున్నట్టున్నాయి కదా పెట్రోల్ కి.
మేబీ ఎంత డిమాండ్ చేస్తున్నాను. నేనైతే ఈ మధ్యలో బయటికి వెళ్ళలే కదా నేను తమ్మును కూడా అడగల మరి పెట్రోల్ రేట్ ఎట్లాలుందని.
అయినా ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఛార్జింగ్ బైక్స్ బెటర్ అని గాని. మధ్యలో ఛార్జింగ్ అయిపోతే దాంతోటి కూడా సమస్య.
ఎందుకు ఇప్పుడు. ఎలక్ట్రిసిటీ కూడా ఇబ్బందే ఉంటంది కదా ఫ్యూచర్ కి అందరు సేవ్ చేయాలి సేవ్ చేయాలి. టారూ ఫ్యూచర్ కి వీళ్ళే ఎలక్ట్రిసిటీ బందులని మళ్ళ పెట్రోల్ డీజిల్ సీజీ బండ్లని ఏవేవో
ఆ అయినా ఇప్పుడే ఇంతయి యితే రేపు ఇంకా ఫ్యూచర్ వాళ్ళకి కరెంట్లు ఏం అందుతాయి, మన బ భవిష్యత్ తరాలకైతే. కరెంటే ఉండనట్టుంది అసలు ఇంక, వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారో ఏమో.
మళ్ళీ గాంధీ అంబేద్కర్ రోజులు వస్తాయి కావచ్చు.
నిజంగానే అసలు ఇక్కడున్న, పరిస్థితుని చూస్తే అట్లనే ఉన్నది.
చెప్పుకుంట్రమో స్ ఫ్యూచర్లా ఆ లాన్ ఆ లాంతర్ కింద కూర్చొని చదువుకున్న. దీపాలు పెట్టి చదువుకున్నా కిరోసిన్ ఆ
అవే అవ్వ అన్ని రోజులు మళ్ళీ, రిటర్న్ వస్తాయి కావచ్చు. మన వరకే ఇప్పుడు హెల్దీ ఉన్నది. ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటదో ఏమో చెప్పలేం.
అవున ఇది కిరోసిన్ మళ్ళీ తీసుకొస్తా. అంటున్నారు నిజమేనా?
నేను కూడా విన్నా. అవును చాలా వరకు న్యూస్లలో కూడా చెప్తున్నారు. అసలు అట్లా వస్తే కూడా బట్, బెటరే కదా
గ్యాస్ ఇబ్బంది అంటున్నారు. మళ్ళీ, అందుకే కిరోసిన్ మళ్ళా తీసుకొస్తారు. స్టవ్స్ అప్పుడు ఉండేయి కదా స్టవ్స్ టికి టికి. ఆ టైప్ స్టవ్స్ వస్ వస్తా ఏమో అని ఒకతో అంటున్నారు. న్యూస్ అయితే వస్తుంది. మరి ఎట్లుందో తెలియదు ఇంకా.
అ ఏ అట్లా న్యూస్ వాళ్ళకు కూడా, ఒకదానికి రెండు పుట్టించి చెప్పడం అలవాటే. అంతే గాదా
అంతేగా నిజంగే అసలు ఏది రియలో ఏది అబ్
హుమ్మ్ ఇప్పుడున్న ఏఐ జనరేషన్ కి ఫేక్ న్యూస్లు కూడా బాగా స్ప్రెడ్ చేసి ఆ నార్మల్ గా ఉన్న, పేదలకు అంటే నార్మల్ గా ఉన్న. ప్రజలు కూడా భయ ఆందోళనకు గురి చేసేటటు, ఎస్తారన్నట్టు ఇప్పుడున్న సమాజం.
అవును నిజంగానే అంత అట్లనే ఉంది. సమాజాన్ని ఎవరి తప్పు పట్టాలో అర్థమ అవ్వట్లేదు. అసలు,
హుమ్మ్ ఆ ఓ ఇటు నిజమాన్ని నమ్మే లోపే అది ఫేక్ అని చెప్తారు అది ఫేక్ ఆ అన్ నమ్మే లోపే నిజమే నిజమేని చెప్తారు. కన్ఫ్యూజ్ చేస్తారు. అసలు జనాలు ఏది ఫేకో ఏది నిజ్, నిజమన్నది అసలు ఏం చేయాలో కూడా అర్థం కాట్ ఇట్ల ఇప్పుడున్న సిట్యుయేషన్ లోన్నయితే
ఊర్లో ఏమంటున్నారు. గ్యాసెస్ వస్తున్నాయా ఊర్లో.
అమో తెలుగ్ అంటే ప్రస్తుతానికై అయితే అసలు చాలా వరకు అయితే గ్యాసులు అంటే మన మన్ కొండల్ సైడ్ అయితే ఉన్నాయని అంట కొన్ని అవి కాకపోతే కొంచెం రేట్ టూ థౌజండ్ అన్ ఒక సిలిండర్ కి
అవునా
టూ తౌసండ్ ఆ మరి ఎఫెక్ట్ అట్లా ఉంది మరి.
ఏ అసలు ఏం దోచుకుంటారో ప్రభుత్వం, దోచుకుంటారో పెడుతుర్రో తెలుస్తాలేదు.
ఆ ఏముంది ఓ చేతితోటి ఆదుకున్నట్ ఆదుకుంటారు ఇంకొ చేతోటి ప్రజల్ని పీడిచుక తింటారు. మధ్యలో పేదవాళ్ళే నష్టం పొత్ నష్టపోతున్నారు. తప్పితే ఉన్నవానికి బాధే లేదు.
అంతే లే ఏవరి మాత్రం ఏం చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పలేము మనము వినలేము.
ఆ ఏ పని కూలి పని పెరగదు రేట్ల ఏమో పెంచుతారు అనవసరంగా మధ్యలో పేదలే బలీ అయిపోతారు
ఏమనంటే ఎలక్షన్స్ టైమ్ లో మనీ ఇస్తలే ఏమన్నా ఓటుకు నోటుకు ఓటు అనే ఏదేదో ఉందిగా
ఆ నిజంగా నిజాయితీగా పని చేసేవాడు ఎవడుంటాడు
మ మనం ఇప్పుడు ప్రజలు కూడా ఏముంది వాళ్ళు ఓటేసే వరకు ఎవ ఇస్తా అని చూస్తారు వేసిన తర్వాత వాడు మంచిగా చేస్తలేడు వీడు మంచిగా చేస్తలేడు మంచిగా చేసేటోన్ని వదిలేస్తారు
హు మన దగర వ్యవస్థా త కరెక్ట్ గా లేనప్పుడు ఏం చేస్తం చెప్పు ఫస్ట్ మనము చదువుకున్న ఉండి కూడా అదే వ్యవస్థకు బానిసయిపోతారు
ఎందుకో మరిట్లా తయారైందంత
డబ్బు డబ్బు డబ్బుతోనే తిండి డబ్బుతోనే నిద్ర డబ్బు డబ్బుతోటే బతికే డబ్బుతో జీవిస్తాది ఇప్పుడు
పిల్లలకు ఆఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయా
ఆ స్టార్ట్ అయినాయి ఒక టూ డేస్ నుంచి స్టార్ట్ అయినాయి ఈ పిల్లల్ని కూడా అసలు ఈ సమ్మర్ లో అసలే బయటికి రానియద్దని హ మర్నింగ్ ఏర్లిగనే పోతురు టువల్ కె
ఆ కొంచెం జాగ్రత్త పో వచ్చే టైమ్ లో వచ్చిపోయే టైంలో ఎండకు ఎట్లా ఉంటుది ఇంకా వాళ్ళ చిన్న పల్లలు కాబట్టి ఎండను నువ్వే అట్లాయినవేమో ఇంకా వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు
అదే కదా నాకే అసలు మామలుగా తెలుసా అసలు వస్తుంటే వస్తుంటేనే కళ్ళు తిరిగి పడిపోయినా నార్మల్గానే పోయినా వచ్చేటప్పుడే అంత ఎండ మామూలు గోట్ట టట్లేదు మళ్ళీ
ఇంటి దగ్గర ఎవరనా వెేహికల్ ఉందంటే వాళ్ళని తీసుకురమ్మని చెప్పు ఎవరన్నా ఉంటే లేదంటే వాళ్ళు ఎ ఎట్లా వస్తున్నారు మరి
నేనే వెళ్లి తీసుకొస్తున్నా గొడుగు పెట్టుకుని తీసుకొని వస్తున్నా మరి ఎండకి తట్టుకోగలుగుతారా పిల్లలు
అంతే లే అట్లనే చేయాలి
తమ్ముడిని కూడా హెల్మెట్ జాగ్రత్తగా పెట్టుకోమను ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ కూడా బాగాలేవు ఈ ఎండకు పోలేక కూడా చాలా మంది కొంచెం స్పీడ్ స్పీడ్ గా ఇంటికి పోవాలని కూడా స్పీడ్ వస్తారు వెహికల్స్ జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు
ఆ అసలు నేనైతే బయటికి వెళ్ళట్లే తెలుస ఎండ టైలో బాల్కనీలో కూడా రావట్లే అంత అంటె ఆశలు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కట్లా బాల్కనీకి వచ్చిన మస్తు ఎండ ఫుల్ ఉంటుంది
అదే చెట్లను పెంచితే ఈ ప్రాబ్లం ఉండునా చెట్లు లేకనే ఇన్ని సమస్యలు అయితానయి
అవును అట్లనే ఉంది ఇంకా చెట్లు అయినా కొంచెం బేటర్లే అప్పుడుతో పోలేస్తే
అవునవును ఇంకా మన చిన్నప్పుడే చెట్లు లేవు ఇప్పుడే ఇంకా ఆటో ఇటో అంటే పిల్లలకి అవగాహన అనేది వస్తుంది చెట్లను పెంచితేనే మన పరిస్థితి బాగుంటుంది మన బతుకులు బాగుంటాయని హ పిల్లలకు తెలుస్తుంది కదా అవగాహన వస్తుంది కాబట్టే సెట్ అయితుంది
అయినా మన స్కూల్ టైమ్ లో మనం కూడా హరితహారం ప్రోగ్రామ్ కింద ఎన్ని పెట్టినం
అవును అసలు ఆ ప్రోగ్రాం రావడంమే
కదా అప్పుడు ఆ స్కీమ్ అంత ఐడియా రావడమే
అసలు అట్లుండడం వల్ల కూడా పిల్లలకి ఓహో చెట్ల వల్ల ఇట్లా ఇలాంటి ఉపయోగం ఉంటద అడవులు నరికేయొద్దు జంతువులను సంరక్షించాలి అవన్నీ స్కీమ్స్ అవన్నీ అ ఉండడం వల్లనే ఆ ఏవి చెట్లు ఇట్లా జంతువుల ఇట్లా అంతరించ పోకుంటూ ఉంటానయి చూడ్డానికి కూడా ఓహో ఇవన్నీ ఉంటాయా అని వాళ్ళకి కూడా తెలుసు తెలు స్తున నట్టు
అవును తెలుస్తది ఇగ వాళ్ళ ఈ జనరేషన్ మన జనరేషన్ తో పోలిస్తే ఇప్పుడు బెటర్ లే కొంచెం అవగాహన పెరిగింది అప్డేట్ కూడా అయితున్నారు
అన్ని చెప్పాలి ఇంకా చాలా చాలా చెప్తేనే బెటర్ అసలు